హాయ్ అం హాయ్ అండి బాగున్నారా
ఆ బావున్నామండి మీరెలా ఉన్నారు
బావున్నాం బావున్నామండి
అయిపోయినాయండి
ఆ తం సమ్మర్ హాలిడేస్ అయిపోయినయి అండి ఇగ వచ్చేసాము ఊర్లలో నుంచి సమ్మర్ హాలిడేస్ కి ఊర్లల్లకెళ్ళాం అనమాట
ఆహా ఓకే
ఊ ఊర్లల్లోకి ఎళ్ళేసి కొంచెం ఎంజాయ్ చేసి ఆ పొలాలు అవన్నీ తిరగడము
అవ్
ఉమ్ పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచం ఎంజాయ్ చేయడము
ఓకే ఆ
ఉమ్ అలా అలా ఎళ్ళేసి వచ్చాం అనమాట ఈ పిల్లలకి తెలీయదు మోస్ట్లీ ఎందుకంటే ఈ ఆ వా వెదర్ అనేది సిటీలో ఈ అపార్ట్ మెంట్స్ లలో ఉండి ఉండి బయట ప్రపంచం అనేది ఎట్లా ఉంది అనేది తెలీదు
అవునండి కరెక్టే ఇది
సో వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తది కదా అన్నట్టు మోస్ట్లీ సమ్మన్ మొత్తం అక్కడే కడిపేసాం అనమాట
ఆహా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ల ఫుడ్డు కన్నా పల్లెటూళ్లల్ల తినే ఫుడ్డు బాగుంటందండి ఇంకా
ఊ బావుంటది వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తది ఆహా ఇది ఇలా ఉంటుందా ఇది ఇలా ఉంటుందా ఇ ప్పుడు జాంపండు జామకాయ అంటే కాయ్ చూస్ తారు కానీ వాళ్ళకి చెట్టు ఎలా ఉంటదో తెలీదు అసలు అది ఎక్కడి నుంచి వస్తది అనేది కూడా కొంతమందికి తెలీదు అది ఎలా వస్తుంది ఏందనే ది కూడా ఇంకొ కొంచెం వాళ్ళకి కూడా నేర్పిచ్చినట్టు ఉంటుంది తెలుస్తది కదా అన్న ట్టుగా సమ్మర్ హాలిడేస్ మొత్తం తీసుకెళ్ళాను ఇప్పుడు వ మనకి రైట్స్ ఉంది రైస్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా పిల్లలకి తెలీదు ఒక అవగాహన అనేది లేదు
అవును
ఉమ్ సో ఇంకా అట్ల అని చెప్పేసి అది కూడా తెలుస్తది కదా ఈ పొలాలమ్మట తీసుకెళ్ళి కొంచం అదంతా వెదర్ చూపిచ్చడము ఇలా వస్తుంది ఇలా చేస్తారు
అచ్చా అవునండి నిజమే అండి ప్రతి ఒక్కటి అది ఎలా వస్తదో ఏ చెట్టు నుంచి వస్తదో ఎక్కడి నుంచి పండుతదో తెలీదు మనం ఓన్లీ మార్కెట్ కెళ్ళి తీసుకొనుడు దాకనే మన ఇంట్లోకి వచ్చేదాకానే తెలుస్తాది అది అంతే తప్ప ఇదంతా తెలీదు మీరు చాలా మంచి పని చేసిర్రండి ఎందుకంటే ఇప్పుడు ఉమ్ కొ కొబ్బరి వాటర్ కూడా అది కొబ్బరికాయలు కూడా చెట్ల నుంచి ఇది చాలా మటుకు ఎవ్వరికీ ఎక్కువ పండు ఏ చెట్టు నుంచి ఏ పండు వస్తదో తెలీదు
ఊ ఆ తెలీదు ఈ ఇప్పుడు పిల్లలు తింటున్నా రైస్ తింటున్నారు అంటేనే తింటున్నారు సో అది ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎంత కష్టపడితే వస్తుంది ఏ ట్లా ఏంది దాని ప్రొడక్షన్ ఏంది అది ఏం తెలీదు అనమాట ఇప్పుడు బయట మామూలుగా బండ్ల మీద కొనుక్కుంటున్నారు తింటున్నారు ఖతం అయిపోతుంది కానీ వాళ్ళకి ఒక ఒక ఐడెంటిటీ అనేది రావాలి ఇలా చెట్టు నుంచి తీసుకొని ఇలా తినాలి ఆ బయట తినకూడదు ఇది ఎంత న్యాచురల్ గా ఉంది బయట ఫ్రూట్స్ కి ఎట్లా ఉంది ఆ అవి కెమికల్స్ ఏసి పండిచ్చడము చెయ్యడము అవంతా వద్దు నాచురాలిటీ అనేది మెయింటైన్ చెయ్యాలి కంపల్సరీ అన్న అవగాహన వస్ స్తు కదా అన్నట్టుగా కొంచం తీసుకెళ్లిపోయారన్నమాట ఆ సమ్మ త్రీ మంత్స్ కూడా ఇంకా మోస్ట్లీ అక్కడే గడిపేశాము
మ్ హు
ఇంకా అటు సైడ్ వచ్చేసి
అక్కడ ఫుడ్డు కూడా చాల బాగుంటదండి అంటే మనం సొంతంగా పొలాలలో పండించేది కదా ఎక్కువ కెమికల్స్ వాడకుండా ఉంటది కదండి ఆ ఫుడ్ టేస్ట్ కూడా వెరైటీగ ఉంటదండి అది
అవునవును ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ లో మామిడి పళ్ళలు ఎక్కువ దొరుకుతాయి మ్యాంగోస్ సో వాళ్ళకి మ్యాంగోస్ అంటే మామూలు ఇంట్లో అంటే ఆర్డర్ పెట్టితే వస్తుంది తినేస్తారు కథం అయిపోతుంది కానీ అది ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా దాని ఆకారం ఏంటి దాని చెట్ ట్టేక్కడి నుంచి ఏట్ల ఉంది ఆ ఇప్పుడు వరి ఉంది వరి చెట్ ట్టు ఎంత చిన్నగా ఉంది పెద్దగా ఉంది మామిడి చెట్టు ఎంత పెద్దగా ఉంది ఎంత చిన్నగా ఉంది అ రెండిట్ కి మధ్య వేరియేషన్ అనేది ఎలా ఉంటది
అవునండి అవును
ఒక అవగాహన అనేది రావాలి కదా వాళ్ళకి
అవును తెలువాలి వాళ్ళక్
ఆ సో అలా అని చెప్పేసి కొంచెం అలా చెట్ల వైపు తీసుకపోవడము ఆ చిన్న చెట్లు పూల చెట్లు అవన్నీ చూపించడము ఆ మొత్తం ఇలా నాచురాలిటీ మొత్తం ఎంజాయ్ చేయించాం అనమాట
ఓకే అంటే ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తం పిల్లలకు నాలెడ్జీ లెక్క అంటే తెలిసిపోతాది బుక్కులళ్ళ చూసింది వేరు రియాల్ ల్టీ వేరు ఉంటది కదా అండి
ఆ ఇప్పుడు బయట ఇప్పుడు మామూలుగా పిల్లలైనా సరే ఇంట్లో చదువు చెప్పి ఇంట్లో కూర్చోబెట్టి స్కూల్ కు వెళ్లడము ఇంటికి వచ్చి హోంవర్క్ చేయడము అది ఒక ఈ రోజు చెప్పింది రేపు మర్చిపోతున్నారు అదే ఇప్పుడు ఒక సినిమాకి తీసుకెళ్ళండి థియేటర్ లో సినిమా చూస్తారు వాళ్ళు సినిమా చూసినప్పుడు అది మాత్రం ఒక ఇయర్ వరకు గుర్తుంటుంది
గుర్తుంటది అవును
ఆ సో తెర మీద కనిపిస్తుంది బొమ్మలు ఇలా ఆడుతున్నాయి ఓహో ఇది ఇలా దీని తర్వాత కిలా జరిగిందని చెప్పేసి అట్లా నచురల్గా చూడడం వేరు ఇలా ఎక్స్పీరియన్స్ అవ్వడం వేరు కదా
అవునండి కరెక్టే అది వాస్తవం
ఆ ఒక అవగాహన అనేది తెలిసొస్తది వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ప్రతిది ఇంట్లో అయినా సరే ప్రత్ తిది ఎక్స్పీరియన్స్ ద్వారానే చెప్తుంటాను
మ్ హు ఓకే అండి నిజమే అండి కరెక్టే మీరు చేసి ఎందుకంటే చాలా మంది సమ్మర్ హల్ డేస్ అని టూర్్ర పోంటి వెళ్తారు కాని ఇట్లా ప్రతి పంట ఎలా పండుతది మన ఆరోగ్యానికి సంబంధించిన ఏవి అని చెప్పి చూపిస్తుంటే వాళ్ళకు అర్థం అయిపోతది అట్లని మీరు ఇంకోటి బాగా గమనించారోలేదో టమాటాలు మామూలు హైబ్రిడ్ ఉంటాయి కదండి చాలా పెద్దగ ఉంటాయి అవి మన పల్లెటూర్లల్ల పండించేటి చిన్నగుఉంటాయి కానీ పూల్ల పూల్లగా మంచిగా ఉంటాయండి స్వీట్ స్వీట్ గా పూల్ల పూల్లగా
ఆ అవి తీసుకురావడము అవి క్లీన్ చేయడము వాటితో పచ్చడి మా మా వాళ్ళ మా మమ్మీ అలా చేసిందనమాట ఇది ఏంటి అసలు ఆ ఫ్రూట్ ఎలా పెద్దవి చూడమే తప్పించి చిన్నవి ఎప్పుడు చూడలేదు వాళ్ళు ఇంకా అసలు అది చూడడం ఇదేంటి వాట్ ఇస్ దిస్ ఇది ఏంటిది మాకు తెలియాలని చెప్పేసి అంటే ఇంకా అక్కడికి తీసుకెళ్ళి ఆ చెట్టు చూపిచ్చేసి ఇది చిన్న చిన్న సైజు లో ఉంటది ఇది నచురల్ అవి కాదు అస అవి ఫ్రూట్స్ కానే కావు అవి వెజిటేబుల్స్ కానే కావు ఇవి వెజిటబుల్స్ అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఓ రోజు తీసుకొచ్చేసి ఇంట్లో వ వంట చేసి మమ్మీ పెట్టింది అనమాట
హుహు మంచి పని చేసిరండి ఈ స్వీట్ కార్న్ కూడా వాళ్ళకి అర్థం కాదు కదండి పిల్లలకు అది ఎలా తయారయితది అని చెప్పని
ఉ తెలిదు మోస్ట్లీ
తెలీదు అవును ఎందుకంటే అది చూపిస్తుంటే తెలుస్తుంది అది మాక్సిమం అప్పట్లో మనకు కూడా అర్ధం కాకుండే కానీ పల్లెటూలాలో ఉండడం వల్ల చాలా మట్టుకు తెలుస్తుండే అట్లా నాకు అసలు నాకు నిజంగా అంటే నాకు కూడా మాక్సిమం తెలవకపోవు అసలు స్వీట్ కార్న్ అసలు ఇ త అది చెట్టు చూస్తే సన్నగాంటాంది అండి అంత బరువు మోస్తది స్వీట్ కార్న్ది అసలు అదే గ్రేటే అనే అనుకుంటమట్లా
ఉమ్ ఇప్పుడు మామూలుగా గు గుమ్మడికాయలు అవి ఇవి కూడా ఉంటాయి కదా చెట్టు చూసి సన్నగా తి తిన్న చిన్నగా ఉంటాయి సొరకాయ ఫైవ్ కేజెస్ ఫోర్ కేజెస్ ఉంటాయి అవి చెట్టు బరువు చూడండి ఎంత బరువైన వెయిట్ మో మోస్తుంది
అవునండి ఆ తీగలు చాలా బరువు మోస్తయండి అవి మనం అనుకుంటాం కానీ సన్నగా తీగలే కదా అనుకుంటాం కానీ
ఆ ఒక్కసారి వాటి నుంచి వేర్ చేసిన తర్వాతకి మళ్ళీ అవి మొయ్యవు మళ్ళీ
ఆ అవునండి నిజమే అది మళ్ళీ మోయది ఎందో ఏమో గాని వాటర్ మిలన్ నేను అప్పట్ల ఏమనుకుంటురంటే నాకు తెలువనప్పుడు వాటర్ మిలన్ కూడా సేమ్ ఇట్లా గుమ్మడికాయలు లెక్క పండుతయ్ నుకున్నానండి కానీ అలా కాదు కిందనే పండుతాయని నాకు అర్థమైంది
ఆ అలా ఇకొంచెం భూమిలో పండి చెవి ఇవన్నీ అంటే మళ్ళీ వచ్చేసి ఏందంటే ఆ ప్లేసెస్ని బట్టి కూడా మన తెలంగాణలో ఏం పండుతాయి ఆంధ్రాలో ఏం పండుతాయి అదర్ కంట్రీస్ కొబ్బరి చెట్లు ఎక్కడ ఎక్కువ పండుతాయి ఏంటి అవి కూడా అనమాట ఇలా చెప్తుంటే ఈ ప్లేస్ లో ఇక్కడ ఇవి ఎక్కువ వస్తాయి ఈ ప్లేస్ లో ఇవి ఎక్కువ వస్తాయి ఇక్కడ ఆ మన తెలంగాణలో వరి ఎక్కువ మనది స్టేట్ నుంచి అవర్ స్టేట్స్ కి ట్రాన్స్పోర్ట్ అవుతా ఉంట ట్టాయి ప్రతి ఒక్కటి కూడా అని చెప్పేసి చెప్పడము అవన్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్త వాళ్ళకి ఒక ఐడియా అనేది ఎందుకంటే డైరెక్ట్ కళ్ళతో చూస్తున్నారు కాబట్టి అవి ఎక్కువ బ్రెయిన్ లో ఉండిపోయి ఎక్కువ గుర్తుంటాయి ఒకవేళ క్లాస్ లో టీచర్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి నా గాని మేడం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పోయినప్పుడు నేను ఇది చూశాను ఇది చూశాను మేడం వాళ్ళకంటే ముందు వీళ్ళే ఆన్సర్ చెప్తుంటారు
ఓ ఓకే అండి అవునవునవును కరెక్టే
మ్
ఇది ఇప్పుడు ఆలు కూడా భూమిల్నే పండుతది కదాండి
ఆ ఆళు కూడా లోపల నుంచే వస్తుంటది
ఆ ఆలు ఒకటి క్యారెట్ ఈ బీట్రూట్ భూమి లో పల పండుతదో బయట పండుతదో తెలియదండి అదొక్కటి
వాటి స్టెమ్ ఒకటి పైన ఉంటది క్యారెట్ ఒకటి ఆ బీట్రూట్ ఒకటి స్టెమ్ ఒకటి పైన ఉంటది ఆ తర్వాతకు వచ్చేసి రూట్స్ అనేవి లోపలికి ఉండిపోతాయి అన్నమాట
మ్ హు ఓకే అండి
నెక్స్ట్ స్వీట్ పొటాటో లోపలనే ఉం టుంది అ నెక్స్ట్ జింజర్ అల్లం కూడా లోపలనే ఉండిపోతుంది
అవునండి అవునవును ఇది కరెక్ క్టే అండి అల్లం లోపలికేంచే వస్తది కదా
మ్
అవును ఇప్పడు అంటే నాకు కూడా అంత ఐడియా ఉండది అల్లం లోపలికేచ్ వస్ నేను కూడా అది సేమ్ మామూలుగా ఇట్లా చెట్ల లెక్క ఏర్లు ఉంటాయి కదండి అది చెట్ల లెక్క అని అనుకున్నా కదా ఇది కూడా లోపల్నే పండిస్తారు కరెక్
ఆ లోపల అదైనా కొన్ని కొన్ని ఏరియాలనమట అంటే అది మట్ ట్టి ఉంటది కదా మట్టిలో కాకుండా కొంచెం ఇసుకలాంటి ప్లేస్లలోనే వస్తుంది అల్లం కూడా మన రైస్ అవి పండించే ప్లేస్లలో రాదు
అవును నల్లమట్టి అని అంటారు అదేనండి మీరు అనేది ఇప్పుడు
ఆ ఆ నల్లమట్టి ఎర్రమట్టి రేగడి మట్టి సంథింగ్ ఉంటాయి కదా
అవునవునవునవును చాలా రకాలు ఉంటాయండి నిజమే ఆ అవును ఇన్ విన్నానండి ఓ హో
లో మాత్రమే వస్తుంది అల్లం ఇప్పుడు మామూలుగా మనం అల్లం ఇంట్లోకి తెచ్ కున్నాం అనుకోండి అది డ్రై అయిపోయింది అనుకో ఒకవేళ అది డ్రై అయి తే ఒక బాక్స్ లో ఇసుక పోసేసి ఇసుక అడుగులో అల్లం పెట్టేసి పై నుంచి ఇసుకపోసారనుకో అది యాక్టివ్ అవుతది మొలకలు వచ్చేస్తాయి దాంట్లో
ఆహా ఓకే అండి
వాటర్ కంటెంట్ ని బట్టి అ ఇసుకలో వాటర్ కంటెంట్ ఎక్కువ స్టోరేజ్ అయి ఉంటుంది మన ఈ నార్మల్ మట్టి కంటే కూడా
దానికి ఎక్కువ స్టోరేజ్ వాటర్ అంత అవసరం ఉండదండి దానికి ఆ వీటికి
వాటర్ అవసరమే ఉంటది కాబట్ స్టోరే్ మనం త్రీ ఫోర్ డేస్ స్టోరేజ్ ఉంచినాగాని వాటర్ కంటెంట్ అవసరం ఉండదు
ఓ ఓకే
నార్మల్ వాటర్ లో అయితే వాటర్ కంటెంట్ డైలీ కంపల్సరీ వాటర్ పోస్తూనే ఉండాలి నార్మల్ మట్
అవునవునండి అవును డైలీ ఖచ్చితంగా ఉండాలి
ఆ దీనికి అంత అవసరం ఉండదు వన్ డే కోసామంటే అది స్టోరేజ్ చేసుకుంటుంది కాబట్ ట్టి మనం అంతా పోయాల్సిన అవసరం ఉండదు
ఆహా చ ఇప్పుడు మిరప కూడా చాలా రకాలు ఉంటాయి కదండి మిరప ఎండి మిర్ చ్చి పచ్చిమిర్చి అనేది ఉంటాయి కదా ఇవి కూడా డి
ఆ అవునండి సరే అండి ఉంటాను
ఓకే అండి మల్లి ఓకే అండి
ఆ ఓకే బాయ్